హలో
వినిపితందా,
ఆ చెప్పండి
నా ఏదీ
ఆ వినిపిస్తా చెప్పు నేను వంట చేస్తా అను కూరగాయలు కట్ చేస్తా అన్నా,
జగతీయి
ఓకే ఓకే అండి
అంత అరెస్ట్ గా అయిపొయిందా రా
బాగా నిద్రపోవాలని బాగా తిని బాగా నిద్రపోాలి నేను ఏమనుకున్నా అంటే నాకు తెలిసి నేను ఈ జన్మకు లావు కావాల ఇట్లా తింతాంట ఫుడ్ ఫుడ్ తింటే లావు కామని నాకు అర్థమయింది ఇంక మనం
ఆ నిద్ర కూడా ఉండాల దాంతోపాటు,
నిదర కాదు మెయిన్ పా అంటే నిద్దర ఉండాలి కాదనట్లా కానీ అది, వాడు విప్పినడు లే ప్రోటీన్ పాౌడర్ అది ఆర్డర్ చేసుకుంట రెండు వేల ఐదు వందలు అది ఆర్డర్ పెట్టమంటే ఫుడ్తో పట్టి అది కూడా తీసుకున్నాం అనుకోదా దీ దీని నుంచి క్యాలరీస్ అవన్న వస్తా కదా మనం ఫుడ్ని బట్టి దాని కాకుండా దానికి ఎక్స్ట్రా వస్తాయంట అప్పుడు, ఖచ్చితంగా పెరుగుతాది అంతే ఇంతన్నాం, ఎప్పుడైనా మనము తినేదానికిక తినేది ఎట్లా అంటే ఇప్పుడు మనం కడుపు ఉండే తన్నామనుకో చూ కడుపు ఉంటుందింది, అంతే దానికి మించి తిన్నామనుకో అప్పుడు అది మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. చా
నాతో కాదు తెలుసా పిలవలే మరి అది ఎక్కువ నే ఇదె క అదేముంది జ్యూసేక పౌడర్ తీసుకొని పౌడర్ పాలల్లోనూ న నీళ్ళలో ఉన్న వేసుకొని ఫ్రెష్ చేసుకొని తాగేస్తే అయిపోయి ఏముంది నీకు లిక్విడ్ టైప్ అనుకో నార్మల్ గా లిక్విడ్ టైప్ అయితే ఏమంటే వెళ్ళిపోతుది ఇది సాలిడ్ కదా ఫుడ్అయితది. అంటే మనం ఎంత చూసినా కానీ, ఫళ్ళ ఇంత వరకు ఓకే ఫల్ ఆగపోతే పోదు కఖచ్చితంగా అ
విసార తెచ్చకుందిలే
ఈ సారి కాదదు ఇంక ఈ డబ్బులతో తెచ్చుకున్నామని ఫిక్స్ అయిపోయింది దానికే కదా
ఆ పాపను నేను బట్టలు కొని
కొను
ఆఓ
ఎన్నికులు
లే చెమి రూమాలు లేమ్మంట చేస్తున్నారు
ఉమ్
ఆఓ
ఎన్న
మీరుగు వాళ ఏమంట చేస్తాను
మారు వా
ఏం పంట చేస్తాను
ఏమో నేను రూమ్ లో నను బయట ఉన్నాను
అఓ
తన్నన్నప్పుడు నేను ఎట్లా పట్టించుకుంటా
ఈ మధ్య వయి పోనప్పటి నుంచి
వంటలు
రేపు ఉద్యోగాల మళ్ళీ రేపు చేయాలి రేపు బాక్స్ తీసుకుంటావా వచ్చేస్తవా
ఏమో చూద్దాంలే రేపు సంగతి రేపు ఎందుకు అనిపిస్తుంది
ఇట్ల చేయకు జోగీ
సరే ఒకటి చెప్పు తాగు సరే నీకు ఉం ఆ ఒక్కటే చెప్తా నువ్వు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ దగ్గర సపోజ్ ఇప్పుడు నీకు తిన్నావు కొంచెం ఎక్కువ అయింది అప్పుడు నాకుఫోన్ చేసి చెప్పు ఉంది తీసుకుంటావ అని చెప్పు కావాలంటే తీసుకుంటా లేదంటే వదిలేయ్ ఇన్ కేస్ నీకు వద్దు నువ్వు చెప్పు దానిదేముంది నేను తినను గదా అదే పనిగా నిన్ను యెవడడిగిండు చెప్పు
నేనిచ్చ పాపం పొద్దున కూడా జావా తాగలేంక
సార్లు అంటే అదే అది ఎన్నిసార్లు అంటే అదే అంటే చేసినందుకు అడి కష్టం గదా మళ్ళీ
బాక్స్ తెమ్మంటే తెస్తాకదా వద్దు అనగడం ఎందుకు అకలి ఏస్తున్న అట్లే ఉన్నడం ఎందుకు
అంటే అర్థం చేసుకోవాలి నువ్వే నేను ఏం చేస్తా చెప్పు నువ్వు తినకుండా నాకు పెట్టమని నేను నీకు ఏనాడు చెప్పలే చెప్పన్ గూడా నువ్వు తినకుండా నువ్వు నాకిచ్చావని ఒక ఒక నిముషం ఒక నిముషం నాకు తినకుండా ఇచ్చినవని తెలిసుంటే అసలు తీసుకునే వాడిని కూడా కాదు నిజం జేప్పాలంటే
చెప్పా కదా ఆడ
నువ్వు నాకు చెప్పలే నేను
నేను చెప్పా అవునా అన్నావ్ మళ్ళీ పోయి తినేసి వచ్చావ్
నేను అవును అనలే గివుననలే సామీ చెప్పేవాడిని ఖచ్చితంగా నువ్వు నాకు చెప్పలే చెప్పింటే నేను వెళ్లిపోయే వాడిని నిజంగా నువ్వు తినకుండా నేను ఎట్ల తింటాను మరీ గా ఓకే నేను ఒకటి చెప్తా అంతో నేను క్లాస్ లో అంత ఇంత తింటా కొంచెం మన్నా ముందంత సిగ్గు ఉండేది ఇప్పుడు అట్ల ఏం లేదు అంటే అ అందరు గాదు నలుగురు ఐదు మంది ఉంటారు వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు క్యారీలు ఇచ్చానని అందులో మనం ఎట్ల ఒకట మూడు ముద్దలు నాలుగు ముద్దలు ఎస్ స్త దానికి కొంచెం సేర్స్ అంటే నేను అట్లీస్ట్ కొంచెం తిన్నాగాని నాకు కొంచెం ఉంటది అంటే ఎట్లా ఓకే కడుపులో ఉంది అనే ఫీలింగ్ ఉంటది దాంతోపాటు నీళ్ళు తాగడము అట్లయిట్ల తిరుగుతా అట్లా గడిచిపోతది మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం ఆకలేతది అందుకు నేను వస్తాను ఓట్స్ లేదా నీతో ఏదోటి చేపిచ్చుకుంటా ఇప్పటి నుంచి నువ్వు క్యారీ తీసుకునే తీసుకుపోయినా నువ్వు తినుసామీ చాలు అంటుంది నువ్వు తిన్నావా
రావాలా వద్దా అంతే
వద్దు అంటే నీకు చెప్తాను గదా ఒకవేళ ఆకలైంది అనుకో చేస్తా ఉంటే నీకు నేను చెప్పేందేందంటే నువ్వు తినకుండ నాకియడం అయితే
తినింది ఎట్ల ఇస్తారు చెప్పు అట్లీ తింటారు ఆ
నేను ఏం తినింది అడగలే స్వామి నీకు అర్ధంమయితుందా
అర్థంఅయితుంది నీ కా కలి అయినప్పడు అంటే
ఆహ నేను నీకు చెప్పంది అర్థం అయిందా నేను చెప్పి చెప్పింది ఏంది నీకు ఒకవేలా తినాలి నీకు తి మామూలుగా అనిపిస్తాయి కదా అంటే ఎక్కువ ఉంది అనే టైమ్ లో లేదంటే మిగిలి నువ్వు మిగిలింది ఎట్లా నీ తింతా కదా నీదేముంది తినిందిట్లే తింట ఉంటా ఎప్పుడు తినలేదా
వాళ్ళ ఎప్పుడు వాళ్లేట్ల తింటారు
తింటారు తినకపోతే గమ్ననా ఉంటారు దాంతే ఏమని చెప్పు అదేంపోద్ద విషయ ఈ రోజు నిజం చెప్పాలంటే ను తినేదని వాళ్ళకి కూడా తెలుసు అంతెందుకు నువ్వు ఫోన్ ఎత్తాల బా ఆరే యమ్మీ ఫోన్ ఎత్లా అంతే ఎలా ఏం అనలే ఎక్కువ బా మీద ఒక బాధ నాకు ఫోన్ యత్తదేందిర యమ్మీ దగ్గరకి వచ్చిన అనుకున్నాను అంటానే అ పాప క్యారీ ఇచ్చి స మా మీ ఫ్రెండ్ క్యారి ఇచ్చి మీ ఫ్రెండ్ సారీ మీ ఫ్రెండ్ తినేది ఇచ్చి మీ ఫ్రెండ్ తినేది మరీ ఇచ్చింటే నీకు అయిన నువ్వు అట్లా అంటావు అట్లా తప్పు మామ అంటాడు వేరే వాడు పొట్టొడు ఉన్నళ్ళక్కడు వాని ఆడుకునిరోజు కొడితేయట్నే బోగొట్న గుద్ది గుద్ది పెట్టిరోజ అని బాగా అయవలై గా యన్నది నిజంగా
నేను కూడ ఈ మధ్య కాలేజ్ లో బాగా ఎంజాయ్ చేస్తున
నేను ఫస్ట్ లో ప్రతికరితో మాట్లాడను తెసా అసలు వాళ్ళు మాట్లాడుకున్నా నేను పొయి మాట్లా పొయ్యి మరీ మాట్లాడేవాని అంత కలిసిపోవాని ఎందుకో తెలియదు నాకు అదే నాకు అర్థం కాని విషయం నాలో ఎవరన్నా పోను పోను బాగా మాట్లాడుత తారు నా లైఫ్ ఏందో నేను ఒక టైఫ మనిషినీ అని నాకు కూడా తెలిస విషయం
నువ్వు ఓవర్ గా థింక్ చేస్తావు అంతే జోగి దాన్ని అంతా చేస్తావు అంతే
నే ఏం చేయను తెలుసా నేను ఎవరితో పె పద్దగా మాట్లాడటలే ఇప్పుడు తెలుసా ముందు బాగా మాట్లాడను ప్రతి ఒక్కరితో మాట్లాడడి ఇప్పుడు అట్లే కాదు అవసరం ఉందా మాట్లాడతా లేదంటే కమైపోతా వాళ్ళు మాట్లాడిన అట్లే ఉండాలంటే ఏ ఎట్లా ఉంటారు అట్లా అట్లా ఉండకూడదు ఇప్పుడు ఫ్రెండ్స్ కాద ఆ
ఉమ్ చిటికి మాటికి అందర్నీ మాట్లాతంటే ఎట్ల ఉంటది వీరి పల అందరితో మాట్లాడుత
పన్లే అని కాదు బాబ విడింది ఇంత జూబ్లిగా ఎవ్వడు ఒక్కడు అట్లా అనుకోడు నిజం చెప్తున్నా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి తెలుసు అనుకుంటారు బాయస్ అట్ అనుకోరు ఇప్పుడు బాయస్ అనుకుని ఒకటే బా ఎంత ఆనందంగా ఉన్నన్నారు రడడి అనుకుంటారు ఎడైన్నా నవ్వుతో మాట్లాడతే మనం నిజం చెప్పాలంటే అంతే వాళ బాధలో ఉంటే మనం ఎంత ఆనంగా ఉన్నా అవతలోనికి అ అట్లా అర్థం అవుతుంది లేదంటే మనం డైలీ ఎట్లా ఉన్నామంటే అబ్బా ఎంత జూబ్లీగా ఉండ వీడు మనిషి అంటారు అది అంతే అ రండే జరిగదు అంతే అంతకు మించి ఏమి జరగదు నువు అనుకుండా వంతే అట్ల ఎప్పుడు అనుకోరుదు తెలుసా బాయ్స్ ఇదమ్ది అంద మాట్లా అందరితో మాట్లాడితే ఏమవుతుంది అద తప్ప అన్ని టైప్ లో ఉంటుది అని బాయ్స్ ఫీలింగ్ ఎవడు అట్లా అనుకోడు ఉమ్
ఉత్త జావా మాత్రమే తాగితే వేడి చేస్తుందమా దాంట్లోకి మజ్జిగ కలుపుకొని తగవచ్చు
ఎవరు చెప్పినారు
రీల్స్ లో చూసా
ఇప్పుడు పెరిగు పాకెట్ తెచ్చుకో డబ్బులు లేదు నాతన తెలుసు కదా నీకే నా సిచ్యువేషన్ నిన్న నీకు చిల్లర ఇచ్చిన కదా ఉందా ఆ
అ
ఇస్తవా ఒక టెన్
ఈచిన్ల టెను ఇంకో టెన్ ఆ
ఎప్పుడూ ఇచ్చినావు టెన్ ను
నిన్న ఇచ్చిన్ల టెన్ టైం చూసుకో
నువ్వు కజాల్సింద గుర్తుపెటుకో
నేనే కద్ద అల్సిింది నేను పని చేస్తాను అందుకే నను చూసుకోనిన్న
సరే ఎందుకు గడుస్త స నాకు తెలిదు కదా నువ్వు పని చేస్తే ది కామ ఉది అయి సరే ఎయి ఎయిటీ మినిట్స్ అయిందిలే గానీ
అఓ
మరిస్తావా టెన్ టూ పెరుగు ప్యాకెట్ తెస్తా
ఓక జగా ఇచ్చ మంట ఇ
కాదు పల్లీలు తెచ్చుకున్నామా చికెన్ పొడి తినాలి అనిపిస్తుంది ఎందుకో నాకు బాగా
ఇప్పుడు తెస్తావా
తెమంటే ఇం మనకేం రేపైనాతే బ్బులుేయాల్సిందందిేపించుకోవాసింది ఇక అదే
ఓ
ఆహా అంటే రెండు కాంబినేషన్ బాగుంటాయి నీకు తెలిస నువ్వు ఒకక్కసారి తినలే కదా నీకు తెలీదు నేను రెండు మూడు సార్లు తిన్నట్లా
ఇప్పు నే మళ్ళీ ఎమం చేస్తా
సరేలే వదిలేయి
నేను నన్ను కూడా మాట్లాడుతున్నాదరు చేస్తున్నావు నేను ఏమి బా
పోతే పోనీలే
ఆ
ఎం కాదులే మే చేస్తే వెటకారమా
చేయొచ్చు ఎంలే అదేదో ఫ్లోలో వచ్చేస్తది కాదు
అ
అంటే నువ్వు ఎప్పుడు తినలేదు కదా నీకు తినిపియ్యాలనే అంటే నేను తిన్నా బాగుంది నువ్వు అట్లా ఇప్పుడు తిలే అసల్ నువ్వు తింటే ఒకసారి అప్పుడుసార్ నాకు మొన్న లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్కి కర్రీస్ పెనాయని నేను అడిగితే అంత ఇచ్చినవ్ చూడు నాకు ఆ మరుసటి రోజు ఇచ్చు అమర్సర్ చెట్ల మీద అదే చేసి వు అప్పుడు నేను అది అది కొంచెం ఇది కొంచెం వేసుకుని నిన్న బాగా అనిపిస్తుంది అంటే బాగుంది మంచిగా ఉంటుంది నువ్వు తిని చూడు అంత నీకు అర్ధం కాలే ఒకసారి తినేసి చూడు తెలుస్తుంది ని కదా ఆ
మీకు ఎక్కడన్నా
లేదు ఇంకా ఏ చె వా వా స్వామి ఆగలే ఎక్కువేదిలే ఆగలేతుంది కదా హలో
మ్మ్
బా బౌలుడు కావాలా మిస్ చేస్తున్నారేమో సరే కట్ చేయి మరి టెన్ థర్ట్ అయింది హలో
ఎప్పుడు చెయాలి మళ్ళీ చెయాల
ఆ ఒక టూ మినిట్స్ ఎందుకంటే పని ఉంది ఒక టూ మినిట్స్
ఆ సరే
మ్మ్ కట్ చేయి